స్తుందా ఎలా ఉన్నరండి
బాగున్ననండి
ఆ బాగున్నమండి కాఫీ అండి
ఆ తాగానండి మీరు
ఆ ఆయిందండి ఏం లేదండి ఇలా కాఫీ తాగను ఊర్కే ఇప్పుడు వచ్చి అలా కూర్చున్నానండి
అవ్నా నేను కాఫీ దాగాను కొన్ని స్కూల్ ఫొటోస్ ఉంటే చూస్తున్నానండి
అవున
అవునండి
ఎంతైనా స్కూల్ లైఫ్ ఈస్ ద బెస్ట్ లైఫ్ కదండి
అవునండి
అప్పుడు ఏం తెల్సి తెలియని వయసులోనే ఆ ఏమంటారు మనకి పెద్ద పెద్ద గోల్స్ ఉండేవి
ఆ పెద్దైన తర్వాత ఆ గోల్స్ అన్ని
పోతే మీ స్కూల్ లైఫ్ ఎలా ఉందండి
నేను య మా నార్మల్గా యాక్చువల్గా నేన్ చదివిందైతే హాస్టలండి
ఓ స్కూల్ ఎ అంటే ఏ స్టాండర్డ్ నుంచి హాస్టలండి మీరు
ఫస్ట్నుంచి ఫిఫ్త్ వరకు ఇక్కడేనండి ఇంటి దగ్గరే ఉన్న ఊర్లోని ప్రైవేట్ స్కూలు సిక్స్త్ నుండి టెన్త్ వరకు గర్ల్స్ హాస్టలండి ఇక్కడేనండి మా ఏర్యాలోనే గర్ల్స్
ఓకే మీ ఏర్యాలోనే బటైతే హాస్
అంటే ఏర్యాంటే కొంచెం మా ఇంటి నుంచి ఒక ట్వంటీ కిలోమీటర్స్ అట్లా ఉంటదండి
ఆ ఓకే ఓకే ఎలా ఎలా ఉందండి హాస్టల్ లైఫ్
నేనుంటే నా టెన్త్ స్టార్టింగ్ అంటే సిక్స్త్ స్టార్టింగ్లో నేను హాస్టల్ కేళ్ళింది అప్పుడు మనకిదోచ్చింది సమైయ్కేంద్ర గుర్తుందా అండి
అవునవును గుర్తుందం
సమైయ్కేంద్ర ఆ టైమ్ అండి నేనేలింది కాకపోతే నేను ఇంకా ఫస్ట్ట్ కొత్తాండి అప్పుడి ఇంక హాస్టల్కి
అదే అండి చాలా గ్రేట్ అండి సిక్స్త్లోనే వెళ్ళారంటె మీరు నేను ఇంటర్ వెళ్ళింది నేను ఇంటర్మీడియట్ లో వెళ్ళాను అప్పుడే ఏడ్చాను అండి నేను మా అమ్మ నాన్నకి దూరం
నేను కంటిన్యూగా టూ ఇర్స్ ఏడ్చానండి సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ మొత్తం
ఓకే
ఆ కాకపోతే సమయ కేంద్రాల వల్ల మనం అప్పుడు ఎక్కువ ఇంట్లోనే ఉన్నాను
అవునవును హాల్డేస్ వచ్చి
ఆ బంద్ ఎక్కువ చేయడం వల్ల అట్లా సిక్స్త్ అయిపోయింది అప్పుడికి మాకి ఫుడ్ కూడా పెద్ద ఏం ఉండేది కాదండి అసలు రోజు ఒక్కే కరీనే అండి
అంటే ప్రైవేట్ హాస్టల్ క కాదండి ప్రైవేట్ హాస్ల్ కదా ఫుడు అంటే బానే ఉంటుందంటారా గవర్నమెంట్ హాస్టలా అండి ఓకే ఓకే స్కూల్ లైఫ్ ఎలా ఉండేదండి
ఇంకా అదేనండి స్కూల్ లైఫ్ వన్ టు ఫిఫ్త్ ప్రైవేట్ అండి అప్పుడు బాగుండింది సిక్స్త్ టు టెన్త్ గవర్నమెంట్ హాస్టల్ అండి
అంటే అక్కడ స్కూల్లో ఫ్రెండ్స్ గానీ లెక్చరర్స్ కానీ
వినుంటారండి కేజీబివి అని వినింటారు
ఆ కేజీబీవి ఐడియా ఉందండి
కస్తురిబా అదేనండి
ఆ అదే అండి అక్కడ మీ స్కూల్ లైఫ్ లో మీ ఫేవరెట్ లెక్చరర్ ఎవరండి
టీచర్ అండి అప్పుడు మనకి లెక్చరర్స్ ఇంకా లేరు
ఓ సారీ అండి స్పలి అదే టీచర్ ఎవరండి ఫేవరెట్ టీచర్ ఉంటారు కదా
మాక్బి ఇంగ్లీష్ టీచర్ అని ఫేవరెట్ అండి బా పెద్ద చాలా అంటే చాలా యుద్ధాలే చేసామండి స్కూల్ లైఫ్ లో
అవునా అండి
అంటే ఏమయితుందంటే అంతా అక్కడే ఉంటారండి టీచర్స్ అక్కడే ఉంటారు అంటే ఇంకా ఇద్దరు ఉంటారు రోజుకి నైట్ డ్యూటీస్
వాళ్ళు కూడా అక్కడ మీతో పాటు స్టే చేస్తారా
అందరు ఉండరు రోజుకి ఇద్దరు ఉంటే అట్లుంటారు డ్యూటీస్ ఉంటాయి కదా
ఓకే ఓకే ఇప్పుడు ఎలా అంటే మీరు ఏమంటున్నరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేజీబివి హాస్టేల్ కాల్ స్టర్ స్కూలు అది మొత్తం మురు హస్టల్ ఒకే రెండు ఒకే దగ్గర ఉన్నాయి కా బట్టి డైలీ ఇద్దరు ఇన్ఛార్జ్ గా ఉండాలి
ఆ రెండ ఒకే చోటే
ఓన్లీ గర్ల్స్ కదండి మీది
అవునండి ఓన్లీ గర్ల్సే
అంటే అప్పుడు బాయ్స్ ఒకవేళ బ మెన్ టీచర్స్ ఉంటే వాలు కూడా
లేదు లేదు ఓన్లీ వాచ్ మ్యాన్ తో సహా ఆ లేడీనేనండి
ఓకే అదే గల్స్ స్పెషాల గల్ హాస్టల్ స్పెషాలిటీ అవును అవును కష్టం డి మళ్ళీ పేరె ఓకే పేరెంట్స్ వచ్చి అలో చేసే వాళ్ల ఇప్పుడు నాన్న వాళ్ళు అలా వస్తే అలోచేసే
బట్ చాలా కష్టం అండి ఎందుకంటే కొంతమంది పి పిల్లలకి ద గ్గర ఊరు ఉంటది అది కొంతమందికి దూరం ఉంటది చాలా దగ్గరున్న వాళ్ళ పేరెంట్స్ ఓస్తారు దూరం ఉన్న వాళ్ళ పేరెంట్స్ రాలేరు అదెమైపోతుందంటే దగ్గర ఉన్న వాళ్ళ పేర్సెంట్స్ ఓచ్చినప్పుడు దూరం ఉన్న పిల్లలు ఏ బా ఫీలైతారు కదా
అవునవునులెండి రాలేదు
అందుకని చెప్పి ఆ అందుకని ఒక్క సాట్ ఒక సండే సిక్ సెకెన్ సండే ఓస్తది కదా సెకెన్ సాటర్డే సండే అప్పుడు క్కడ్నే ఆలోచిస్తారండి
అవునండి మీరు ఒకవేళిప్పుడు ఇంట్లో వాళ్ళతో ఫ్యామిలీతో కాల్ మాట్లాడాలం ఎలా అండి మొబైలంతా ఎలా
అంటే రెగ్యులర్గా ఏం చేసినా ఒకవేళ ఇయ్యనండి మనకేమన్నా ఎమర్జెన్సీ ఉంటేనే మనకి ఒక్కొక్క క్లాస్కి ఒకరు మదర్ టీచర్ అని ఉంటారు ఇప్పుడు మనకేం కష్టం ఓచ్చినా వాళ్లే చూస్కోవాలి అల్ల
అవునవును అమ్మాయిలు మీకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయిలెండి
అంటే ఆ పేరెంట్స్ కి ఫోన్ జేయలన్నా అమోలకి చెప్పాలన్నా వాళ్ళు మనతో మాట్లాడుకోవాలన్నా ఆ నెంబర్కే జేస్తారు
ఓ ఓకే ఓకే ఒక మెంటర్లాగా
మెంటర్లా ఇప్పుడు మనకి డిగ్రీలో ఇట్లా మెంటర్ ఎలా ఉంటారు అట్లా మ్ వాళ్ళతో ఎప్పుడన్నా పని ఉంటేనే నండి లేకపోతే చేయ్యరు చాలా కష్టం అన్నా ఇప్పుడంటే సిక్స్త్ క్లాస్ ఇప్పుడు చిన్న పిల్లలకి మొబైల్స్ ఉన్నాయి కానీ
మ్ అప్పుడు కష్టం లేండి ఫస్టు ఒకవేళ ఉన్నా కూడా మన అమ్మ వాళ్ళు వద్దనే చెప్ రెందుకంటే మొబైల్ ఓద్దు అది ఇది అని
అలో లేదంది అసలు
అవునా అండి మీరు గేమ్స్ ఆడేవారా స్కూల్లో ఉన్నప్పుడు
పర్లేదండి అంత పెద్ద స్పోర్ట్స్ పర్సనైతే కాదు గని
అ
టెన్నీస్ టెన్నికాయిట్ విన్నారాండి రింగ్ అంటం జూడండి రింగ్
అది తెల్సి రింగుతో విసిరి క్యిచ్ పట్టుకునేది కదండి ఓకే ఇంకా ఓ షెటిల్ ఓ ఖోఖో ఆడతారా మీరు ఆ నేను దానికి కెప్టెన్ అండి మా స్కూల్లో ఉన్నప్పుడు
మేము బయటికి కూడా స్పోర్ట్స్ కూడా పోయింటమండి ఇం చెస్ ఆడ్తానిగ
అవునా చేస్ నాకీ తెల్సు గాని మరీ అంత రాదు జస్ట్ తెల్సు అంటే ఏనుగేలా మూవ్ అవ్వాలి ఇది హార్స్ ఎలా మూవ్ అవ్వాలి రాజు ఎలా సిపాయేలా అని జస్ట్ మూవ్స్ తెల్సు అంతే అండి పెద్దగ ఎం తెలిదు మరి
కొంచెం మైండికి పనేక్కువ పెట్టాలండి ఇది ఆడ
అవునా అండి మినిమమ్ బాగా నాలెడ్జ్ ఉంటేనే దాన్ని మనం ఆడగలం లేదు ఊర్ కె లైట్గ తెల్సు ఆడాలంటే కొంచెం కష్టమైతుంది
అవునవును
అవునండి నేను ఖొ ఆ నేను ఖోఖో కెప్టెనండి మా స్కూల్లో నేను ఖోఖో కబడ్డీ బాగా ఆడతాను
మ్ బైటికి ఎప్పుడైనా గేమ్స్కెళ్ళారాండి
ఆ వెళ్ళా అదే అండి స్కూళూ వెళ్ళండి ఏమంటారు మంత్లీ అలా జరుగుతాయి కదండి జోనల్స్ అని చెప్పి
అదే
ఆ అదేదే వేరేస్ వేరే మండల్ వెళ్ళి ఆడతాం అనమాట ఆ నేను ఆడు అండి ఖోఖో కేఫటెను కబడీకి నేనే కేఫటెన్ అండి బాగా ఆడేవాండి స్కూల్ లో ఉన్నప్పుడు ఇంకోటి తెలుసా మీకి ఆ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ అని రన్నింగ్ పెడతారు గ్రౌండ్ చుట్టూ టూ రౌండ్స్ ఎవరు ఫస్ట్ వొత్తె వాళ్ల్ విన్ అని అది విన్ అయ్యా అండి నేను అప్పుడు చాలా హ్యాపీ అప్పుడు నేను ఏమంటే విన్ విన్ అయిన తెలిసింది జస్ట్ లైన్ క్రాస్ చేసినా ఇంక పడిపోయానండి నాకి కళ్ళు తిరిగాయి అనమాట ఆ బా మంచి
మళగా
ఆ
ఆ చిల్డ్రన్స్ డే అప్పుడు పెడతారు కదాండి స్కిప్పింగ్ ఆ ఒకసారి ఎమో నే అప్పుడు ఆ గేమ్సే పెద్దవిలేండి మనకి
అవునండి ఆ గేమ్స్ కన్నా మళ్ళీ ఇంకోటి మీటింగ్ చెప్తారు చూడండి అప్పుడే ఎప్పుడెప్పుడు మిక్చర్ ప్యాకెట్ ఇస్తదిర ఎప్పుడెప్పుడు తినేసి పోదామా అన్నట్లే ఉంటుండేడండి
ఆ అంటే మీకు స్కూల్ కాబట్టి మీరు అట్లుంటుంది మేము హాస్టల్ గదా మేము అట్లా పోడానికి లేదు గదా
ఆ అదే అదే మీ బా ఫ్రెండ్స్ ఉండేవారండి మీకి స్కూల్లో
ఏంటండి
ఫ్రెండ్స్ బాగా పరిచమయ్యారా మీకు స్కూల్లో
ఆ ఎంతైనా హాస్టల్ గదా అండి ఆటోమేటిక్ గా మనం హై క్లాస్ అంటే మనకు లో క్లాస్ వాళ్ళు ఖచ్చితంగా ఫ్రెండ్సే
ఆ ఓకే
ఆ ఆహ అట్లేం ఉండదండి అట్లాంటివన్నీ ఉండవు బా ఫ్రెండ్లీగా ఉంటారు బా ఫ్రెండ్లీగా ఉం
ఓకే జూనియర్స్ అక్కా అని పిలవడం
ఆ ఇప్పుడు ఒక్కొక్క టీచర్ కి ఒక ఫేవ ఫేవరెట్ స్టూడెంట్స్ అని ఉంటారు మన ఇంట్లో ఉంటే మన అమ్మకు ఒక బిడ్డ ఎట్లా ముద్దు బిడ్డ ఉంటది అట్ల
ఓకే
ఒక్కొక్క టీచర్ కు ఒక్కొక్క పాప ఉంటాది
మాకి అలా స్కూల్ టైం లో ఇద్దరు ఉండే వాళ్ళండి అంటే నాకంటూ కాదు గాని నాకంటు ఒక మేడం ఉండే శషావతమ్మ అని ఆమె మ్యాథ్స్ టీచర్ తను ఏ విషయంలో అయినా నాకు బా సపోర్టివ్ ఉం ఉండదండి
బా నాకు మ్యాక్స్ అంటేనే భయం అండి
ఆ ఆ సబ్జెక్ట్ నాకి భయంమండి బట్ అయితే మేడం బాగా మాట్లాడేవాళ్ళు అది తెలియదండి లే లేదు నాకు మ్యాథ్స్ మేడం ఇష్టం బట్ అయితే సబ్జెక్ట్ నాకు అంత తెలిసేది కాదు వాళ్ళు చెప్పినయ్ వినలే కాని మళ్ళీ నేను ఇంటర్ మీడె స్టేజ్కి వెళ్ళానాక దాని వ్యాల్యూ ఏంటో తెలిసిందండి నాకి
యాక్చువల్ గా నాకూడా మ్యాథ్స్ అంటే భయమే అండి కాకపోతే నేను మ్యాథ్స్ లో గ్రూప్ లీడర్
ఓ అందుకే గ్రూప్ లీడర్ చేసినారా టె భయం పోవళ్లని
అట్లేం లేదు మర్క్స్ ఎమో అవుట్ ఆఫ్ వస్తాయి కాకపోతే బట్టి కొడతంటి అంత తేలి అంత ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు కాదు అప్పుడు నాకు తెలియదు మ్యాథ్స్ వాల్యూ
ఓకే మీరు చాలా జే మీరు జెన్యూన్ గా మాట్లాడుతున్నారండి
కానీ ఎం ఎం తర్వాత ఇంటర్ లో కూడా మళ్ళీ ఎంపీ సి నే తీసుకున్నా
నా నాదే అదే కదా కొషన్ సేమ్ అండి నాకు మ్యాథ్స్ ఏం వచ్చేది గాదు నేను జన్యున్గా చెప్తున్నా ఆ టెన్త్ క్లాస్ మొత్తం ముందర అబ్బై దాంట్లో చూసి రాసానండి
టెన్త్ క్లాస్ లో లేదండి నేను జెనైన్ గా రాశాను నాకు ఎయిట్ పాయింట్స్ వచ్చినయ్
ఓ నాకు మీకన్నా ఎక్కువ అండి ఎయిట్ పాయింట్ సెవెన్
అట్లా కాదు మ్యాథ్స్ లో ఒకటే
మ్యాథ్స్ లో ఒకటె తెలీదండి నేను మ్యాథ్స్ మరీ నాకు అంత ఓచ్చే కదు జస్ట్ ఏదో పాస్ అయ్య విధంగా చదువుకొని పాయింటి మిగతావన్నీ పక్కన చూసి రాసినటువంటివి మ్యాథ్స్
కేండ్ ఓవరాల్ గా ఫస్ట్ వేరే మా ఫ్రెండ్ నేన్ సెకండ్ ఆ మాకు ఇట్లా అమౌంట్ కూడా ఇస్తారండి మామూలుగా కొంతమంది ఉంటారు కదా డోనార్స్
ఎన్ని మార్క్స్ ఓస్తే ఇస్తారని ఉంటుంది లేండి
అవునండి అట్లా అమౌంట్ కూడా ఓచ్చిండ
ఆ నాకు అమౌంట్ అలా ఏమిటనేది నాకు ఎయిట్ పాయింట్ సెవెన్ ఓచ్చాయి మీరు ఆడిట్ సెట్ గురించి విన్నారండి ఐడియా ఉందా ఆడిట్
విన్నానండి నేను రాసానండి కాకపోతే నాకు రాలేదు
అంటే ఎయిట్ పాయింట్స్ అల్లో లేదు అది ఎయిట్ పాయింట్ సెవెన్ కి అల్లో
నాకు నైన్ పాయింట్ త్రీ అండి
అవునా సారీ నేను ఎయిట్ పాయింట్స్ అనుకున్నా
కాకపోతే క్యాస్ట్ వైజ్ తీసుకోలేదు
ఆ క్యాస్ట్ వైజ్ అలా ఏం లేదండి అడిట్ అనేది అలా ఏం ఉండదు మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా లేదు లేదు అది మీకు ఎవరో రాంగ్ ఇం ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టునారు మా ఫ్రెండ్స్ ఉన్నారు రెడ్డిస్ అబ్బాయిలు ఉన్నారు ఆ చిన్న కస్ట్ లోయర్ కస్ట్ అస్తే అలా అంత ఏం లేదు ఆల్ క్యాస్టస్ వాళ్ళు ఉన్నారు
అంటే కట్ ఆఫ్ తక్కువ ఉంటా ఒకొ క్యాస్ట్కి ఒకొటి ఉంటాయంట కదా
అది మార్క్స్ అయితే ఉ ఉండచ్చు నాకు తెలిసినంత వరకు నాకె అంత క్లారిటీ తెలీదు ఉండొచ్చండి మే బీ ఆది ఉండచ్చు బీసీ వాళ్ళకింతని చెప్పి ఎస్సి ఇవాళ్ళకి ఇంతని చెప్పి ఓ ఓకే ఓకే
మ్ అవునండి చాలా రాశాను పాలిసెట్ రాసాను అప్పుడు ఏపీఆర్జీసి రాసా
నేను అప్లై చేసానండి ఏపీఆర్జీసి బట్ ఏ రాయలేదు
మ్ మా ఫ్రెండ్స్ కి ఓచ్చిందండి ఆర్డీసి కొంతమంది ఆర్డటీరియా సెట్ రాసిన వాళ్ళకి శ్రీ చేతన్ యాలో వాళ్ల్ చదివినాన్
ఓకే నేను ఆడిట్ స్టూడెంటె అండి మా ఊర్లో సిక్స్టీన్ మెంబర్స్ రాస్తే నాకు ఒకడే సర్ నేను ఒకడే సెలెక్ట్ అయ్యను నేను ఇంటరు ఇంటర్మీడియట్ ఓచ్చేసి తెలీదండి మనకి అప్పుడు ఐ కానంట అవి ఇవని చెప్పారు మీ టింగ్లో బట్ అయితే మనకు అంత అప్పుడు అందరు అనంతపూర్ ఎవర్ అని హ్యాండ్ రైస్ చేయమన్నారు ఎవరు హ్యాండ్ రైస్ చేయలేదు విజయవాడ అంటే అందరూ హ్యాండ్ రైస్ చేశారు నేను రైస్ చేశానండి హలా వెళ్ళిపోయ అంతే
ఆ మీరు అక్కడ అంత దూరం చదివర శ్రీ చైతన్యనా మీరు
అవునండి శ్రీ చైతన్య రామన్ భవన్ త్రీ క్యాంపస్ నేమ్ ఆ శ్రీ చైతన్య చదివినాం కానీ బట్ అయితే అక్కడంతా ఏమంటారు వాళ్ళు మనకి మ్యాథ్స్ చెప్ప కదండి స్కూలో నాకు మాథ్స్ అంతగా తెల్చేది కాదని అక్కడ పోతే ఐకాన్ అని నియాన్ అని ఏమేమో చెప్ తునార్ అండి ఐపీఎన్ అని నాకు అసలు అర్థమే కాలేద్ ఫస్ట్
బ్యాచెస్ ఉంటాయంట లేండీ మా ఫ్రెండ్స్ కూడా చెప్